ఆ
హలో
చెప్పు చెల్లి ఏం చేస్తున్నావ్
ఏం లేద అక్క ఇంట్లోనే ఉన్నా
తిన్నవా
తిన్నా తిన్నా
ఏం కూర చేసినావ చెల్లి
ఈ రోజు టమాటా మిర్చి
ఆహా అందులో ఏం పెట్టలే బొమ్మడీలు ఒట్టి చాపలు హలో
హలో
వాయిస్ వినిపిస్తుంది మాట్లాడు
ఆ చెప్పు
హ్మ ఏం చేస్తున్నావు మరి
ఏం లేదు ఇంట్లోనే కూర్చున్నా
అవునా పిల్లలు ఎలా ఉన్నారు
బాగున్నారు అక్క ఇద్దరు బడికిపోయారు
ఆ చిన్నడు ఏం చేస్తున్నాడు
పండుకున్నాడు
అవునా నువ్వు ఇంకా పడుకోలే
నేను పండుకుని లేచినా ఇప్పుడే
ఆ
ఏంటి సంగతి చెప్పక్క
లే చెల్లి ఇప్పుడే పని మొత్తం చేసుకొని తిన్నా తిని పండుకొని నేను ఇప్పుడే లేసిన
ఆ ఏం కూర చేసినావు ఆ
మీ ఆయన మ అత్త మామయట వెళ్ళారు
వాళ్ళు తోట ఎరడానికి పోయిన పక్క
తోట రటనుకా ఆ వెళ్తున్నా వెళ్తున్నా రెండు ఇరవై
అమ్ తిన్నావా
తనా తనా చేల్ల్లే
ఏం కూరా
వంకాయా
ఆ అ హలో
సార్లు చెప్పకూడదు
ఆ
ఆ అని అట్ట చెప్పకూడదు మా ఏదైనా మాట మాట్లాడితే మళ్ళీ నువ్వు మాట్లాడాలి
సరే అక్క మాట్లాడుతున్నా
నేను మొన్న హోలీ పడుగ ఎట్లా జరుపుకున్నారు మరి
మంచిగానే జరుపుకున్నాం అక్క చుట్టాలుందరుూ వచ్చిన్రు మాంసం తీసుకున్నాము ఆ ఆ ఆ హలో
ఆ చెప్ప చెల్లి ఇంకేమండు
నువ్వే చెప్పాలి ఏమైనా వా మాటలు నువ్వే చెప్పు
మేము కూడా బాగానే జరుపుకున్నాం హోలీ పడుగ మా ఇంట్లో మా అత్త మామ మా ముగ్గురు పిల్లలు మేము అందరం కలిసి ఆడుకున్నాం మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు వాళ్ళు మేమందరం బయటికి వెళ్ళి రంగులు పోసుకున్నాం నీళ్ళు పోసుకున్నాం చా గ గంట గంట మూడు గంటలు ఆడుకున్నాం తర్వాత స్నానం చేసుకున్నాం గారెలు బోరెలు చేసుకున్నాం సే పాయసం వండుకున్నాం తర్వాత మటన్ వండుకున్నాం జోన్న రట్టెలో
ఆ
ఆ
ఆ ఇంకా మాట్లాడాలి అక్క
మాట్లాడాలి చెల్లిప్పంది చెల్లి
చెప్పక్క ఇంకా ఏమైనా ఉన్నాయి చెప్పు
నీకేమంటవచ్చు
నా కాన్ని ఏమైనా వచ్చు ఏం పాలకూర గోంగూర కూర చట్నీ బిండకాయ కూర అన్నీ కూరల వచ్చు
టిఫిన్ వచ్చా
టిఫిన్లు రావు
టిఫిన్లు చేయడం రాదా
రాదు నీకొచ్చా అక్క
ఆ
ఏ టిఫిన్ వస్తది నీకు
నాకు దోశ వచ్చు ఇడ్లీ వచ్చు ఉప్మా వచ్చు
ఆ రోజు చేస్తున్నావ్ అక్క నువ్ మరి
రోజు చెయ్యట్లేదు పనికి వెళ్తున్నాం కదా అప్పుడప్పుడు చేస్తా
ఆ ఇంకా విషయాలు ఏమైనా చెప్పక
మీదే ఊరు చెల్లి
మాది వెన్నారం డోర్ నాకలు బా రామ్ భట్టు తండ
అవునా అక్కడ ఏమైనా టెంపుల్ ఉంటాయా
ఉంటాయి హనుమాన్ టెంపుల్ ఉంది
ఇంకా
ముత్యాలమ్మ గుడి బోడ్ రాయి అన్నీ ఉన్నాయక్క
అవునా
ఉమ్
సరే సర్లే
సరే చాలా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావ్ అక్క ఇప్పుడు
నేనా దూదల్డానికి వెళ్తారా
ఆ పనులు చేసినావా ఇప్పుడు పనులు అయిపోయినాయా
లేదు మళ్ళీ రిటర్న్ వచ్చి చేస్తా
ఆ
మీ ఇంట్లో బొబ్బర్లు ఉన్నాయా
ఆ
ఇంట్లో బొబ్బర్లు పెసర్లు ఉన్నాయా
ఉన్నాయిక్క
ఉన్నాయ
ఆ
మీరు కొంటారా బొబ్బర్లు
ఎప్పుడొస్తావ్ మరి
రెండు మూడు రోజుల్లో వస్తలే
సరే రా మరి ఉన్నాయి
ఆ మీ అమ్మేం చేస్తుంది
మా అమ్మ చేన్ దగ్గర పోయింది ఇప్పుడు
వెళ్లిపోయిందా
ఆ ఆ మీ అమ్మ ఏం చేస్తుంది
మామ చింతకాయల తోలు తీస్తుంది పొట్టు తీస్తుంది పైనుంచి
అన్నం తిన్నదా మీ అమ్మ ఇప్పుడు
మా అమ్మ తినలే నేను తినలే ఇద్దరం తినాలి
ఆ మీ పిల్లలు ఎటుపోయారు
మా పిల్లలు ముగ్గురు స్కూల్కి వెళ్లారు. పెద్దోడుమో త్రాడు నడిపుడేమో సెకండు చిన్నోడు ఏమో ఫస్ట్
ఉమ్
నాకు ముగ్గురు అబ్బాయిలే నీకు
నా కూడా ముగ్గురు అబ్బాయిలు అక్క
ఆహా
ఆ
మీ పెళ్లి ఎప్పుడు జరిగిందరా
రెండు వేల పద్దెనిమిది అక్క
అవునా
ఆ జూను ట్వంటీ నైను ఆరో నెల ఆ మీది మరి
రెండు వేల పదహారు ఏప్రిల్ ఇరవై ఏడు
ఆ
నా పెళ్లి జరిగి టెన్ ఇయర్స్ ఆయన ఏం పనికి వెళ్ళండో నాకే తెలియదు
ను ఎక్కడకి పోయినావు మరి
ఏ నేను పొద్దున్న తోటరడానికి వెళ్ళి, ఇప్పుడు వచ్చిన ఫోన్ చేస్తుంటేమో కలవట్లేదు. డోర్ నగలు పోదాం అనుకుంటేమో, అసలు రావనే రావట్లేదు రేపు వెళ్తా నేను.
ఉమ్ ఎందుకు అక్క ఆ డోర్ నాక్కలు
నా మాకు ఎల్లుండి ఫంక్షన్ ఉంది. నాకు వచ్ చెవు కమ్మలు, జూకాలు ఎమ్ లేవు బ్యాంగిల్స్,
ఆ
అలాంటి లేదు
ఆ ఆహా సర్లే అక్క
అక్క
ఆ
అక్క, ఏదో గుర్తుకొచ్చింది అక్క. ఏదో గుర్తుకు వచ్చిందాక్క, మళ్ళీ మర్చిపోయినా.
క్క
అక్క అనేసరికి మర్చిపోయినా.
చెప్పు చెప్పు అక్క
నాకు బొబ్బర్లు ఒక మూడు కేజీ ఐద్ ఆర్ కేజీలు కావాలి. ఎంతకు అమ్ముతారు.
కేజి ఐదు వందలు
కేజీ ఐదు వందల
అవునక్క ఎంతాకు కావాలి నీకు
అదేమైనా మటన్ అనుకున్నావా లేకుడామైనా
మా సైడ్ ఇంతే అక్క
కేెజీ ఐదు వందల
హా
కొట్టు లోకి పోతే వంద కుడ ఇవర్
మా సైడ్ అంతే రేటు ఉంది. ఎంతకు కావాలి మరి నీకు?
మేత మామకి ఇచ్చేయి రోజు గుగ్గిలండుకొని కాస్తారు.
ఆ
మీ మామకి ఇచ్చేయి.
నీకు వద్దా?
ఓ నాకొద్దమ్మా అన్ని రే అంత రేటుకి నాకొద్దు.
ఏం కావాలి మరి నీకు?
నాకేమద్దు మా ఇంట్ల అన్నీ ఉన్నయి.
ఆ
నీ దగ్గర కొనే బదులు బయట కొనుకున్న తక్కువకు వస్తది. నీ దగ్గర కొనే బదులు బయట ఎక్కడ కొన్నా ఐదు వందలకి మూడు కేజీలు వస్తది. మూడు మూడు ఆరు కేజీలు వస్తది. ఆ
చెప్పకి అమ్ముతాలి ఎప్పుడుతా మరి
నేనా సాయంత్రం వస్తలే.
సరే అక్క బస్ మీద వస్తవ, బండి మీద
బండి ఏసుకొని అస్తా బుల్లెట్ బండి.
సరే అక్క.
సరే సరే మరి.
సరే మరి ఉంటావా ఇప్పుడు. అవ
ఫిప్ ఫిఫ్టీ సెకండ్ మాట్లాడు. హలో హలో
వచ్చినప్పుడు నాది నాకేమైనా స్పీడులు తీసుకురా అక్క.
ఆ ఆ
కొ తినేవి స్వీట్లు మొత్తం తీసుకొని రా అక్కా.
నేను రేపు ఎళ్తరా ఇవాళ కాద్. శనివారం సరిపో అరసకునే ఆ మొన్న నువ్వు నాకు డోర్నాకల్ ఎళ్ళినప్పుడు నాకు ఏం తీసుకొచ్చినవు అది కాదు మొన్న నవ్వున్ను మీ హస్బెండ్ ఎల్లా రు కదా నేను ఫైవ్ హండ్రెడ్ ఇచ్చినప్పుడు నాకేం తీసుకొచ్చినవు.
అవునా మరి నీ అయి ఆ డబ్బులు వచ్చిందా? పొదుపు అయి
రాలేదక్కా.
ఎల్లంటి ఎల్లంటి డబ్బులు వచ్చిందా.
ఇంకా ఐదు రోజులు పట్టిందాక సరే మరి నం పెట్టాలి మా ఆయన వచ్చిండు.
సరే సరే